హలో హెలో హాయ్ అక్క బాగున్నార. ఆ బాగున్నారా హెలో,
అలో
హలో
ఆహ్
హలో ఆ హలో అక్క బా ఆ వినబడుతుంది అక్క బాగు బాగున్నరా ఏం చేస్తున్నారు
అ
ఆ తిన్నక్క మీరు తిన్నరా హలో
ఏం చేస్తాన్నావ్
ఏం లేదు కా తిని ఇట్లా కూర్చొని ఉన్నా
ఆ
ఆ ఖాళీ గానే మీరు
యా
మీరేం చేస్తుండు
ఏం లేదు వట్టిగానే కూర్చున్నా ఖాళీగనే
ఆహా వేల్లిల పిల్లలు స్కూల్ కి
ఆ వెళ్ళి రా
ఆ ఆ
హు ఎ లేదు సాయ త్రమే వస్తరు
ఆహా మీరు లంచ్ బాక్స్ మార్నింగ్ ఏ ఇచ్చిండ్రేమో కదా
ఆ ఇస్తాం మార్నింగ్ ఏ ఇస్తా ఇగ మల్ల మల్ల ఏంబోకట అనేసి ఇస్తా
జస్ట్
ఆ ప్రైవేట్ స్కూల్ ఏనా
ఉహూ హాఫ్ టైమ్ స్కూల్స్ మరి ఎప్పటి నుంచి అక్క
జస్ట్ మండే నుండీ స్టా స్టార్ట్ అంటా ఇగ
ఆహా మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వస్తది ఇగ
ఊర్లో
ఊమ్
ఊ
ఏం చేస్తున్రు హలో హలో
ఏం చేస్తాన్నవు ఏంటిది
ఏం లేద ఇక్కడ ఇయ్యాలనా ఆలు కర్రి మీరు మీరు
ఆ బెండకాయ
ఆహా
ఊ
హూ ఇట్లా కూర్చోని ఉంటే మావాళ్ళు అంటాన్రు. ఇప్పుడేమో గ్యాసెస్ రావంట కదా.
ఆ అవునట్రా మరి నిజం ఆ అబద్దమా అది గ్యాసెస్ రావట
ఏమో రావు అని అంటున్నారు. ఏ ఏమో బాధ అయితుందంట కదా.
ఆ
ఊ గ్యాస్ ఇస్తాము నింపుకోవాలి అని అంటున్నారు. అది నిజమో అబద్ధమో కూడా తెల్వది.
తెల్వది
ఊమ్ అట్ల
రాకుంటే మాత్రం కష్టం కదా! ఇప్పుడు ఎవరు కట్ కట్టెల మీద వండుతాండ్రు. కట్టెలు కూడా లెవ్వు దొరుకుతలెవ్వు.
జస్ట్ అస్సల్ కి ఏం చేస్తుండ్రు అయినా ఇప్పుడు గ్యా కట్టెలు కూడా బాగా రేట్ ఉంటాన్నాయ్.
ఆ మళ్ళ అవి కూడా దొరుకుతలేవు. రేటు అటు పోనియి.
అవును ఉమ్ ఎవరకో ఒకరికి ఉంటన్నాయి కట్టెలు
ఆ ఇప్పుడు ఎవరు కట్టెల మీద వందుతాండ్రు నీళ్లు గుడా గ్యాస్ మీదే పెట్ కుంటండ్రు పండగ గుడ గ్యాస్ మీద చేసు కుంటాండ్రు
అవును మళ్ళ నీళ్ళు పెట్టుకున్నానంటే
మీన్నయితే
అంతే
ఆ కాని గ్యాస్ లు లేకపోతే
కట్టెలు ఉన్నల్లకి ఏం కాదు గాని కట్టెలు లేనోల్లకే అయితే బాద ఒకవేళ అంతే అందుకే చాలా మంది నింపుకుంటాళ్ళు
ఆ అంటే నింపుకోవడం అంటే ఎట్లా అన్నట్టు అర్థం కాలే
గ్యాస్ బుక్ కింగ్
ఆ గ్యాస్ బుకింగ్ ఫస్ట్ లాగా లేదా
ఉందక్క ఫస్ట్ లాగే అంటే ఇప్పుడు ఆస్తలేవు కదా అందరు బ నింపు కొంటుండట్ల
వెళ్ళి నింపుకోవడమా
లేదు బుక్ గేస్తే వాళ్ళు వచ్చి తెస్తారు. కొందరికి బుక్ ఉంటది కదా గ్యాస్ బుక్ వాళ్లు పోయి తెచ్చుకుంటారు అక్కడికి వెళ్ళి
రావు అని అంటండ్రు కదా
మీ సైడు మీ సైడ్ మరి
ఆ ఎన్
ఏమో వాడ్స్ అయితన్నయ్ అంట కదా అక్క ఏదో ఏదో దేశానికి తెల్వదు నాకు అంత
మ్మ్
అన్నం గిన్ అంతే పోవళ్ళా అంటుండే గ్యాసెస్ రావంట అన్
మనకు అక్కడ నుండే వత్తాయట గ్యాసులు అయితే ఆన్న గొడవలు జరుగుతన్నయి అట మ్మ్
అందుకే రావు తయితన్నయి నింపుకొ పోదంటాను
ఆ అమ్మో ఇగ రెండ రెండు ఉన్నోళ్ళగ నిం కొనించుకోవాలి
అవును
కదా
అవును ఒకవేళ రాకుంటే ఇబ్బంది కదా అక్క
ఒక వారానికి అది బుక్ చేసుకో ఆ ఆ గ్యాస్ రేట్ పెరిగింది మళ్ళీ ఇప్పుడు వన్ టైమ్ స్కూల్ కదా దా ఇగ ఇంకా తొందరగా కావాలంటే గ్యాస్ కంపల్సరీ ఉండాలె
అవును మళ్ళ గ్యాస్ ఎప్పుడ అయ్యేదో ఒ ఒక్కొక్కసారి బాగా వంటలుంటాయి హ్మ్ ఎప్పుడు అయిపోతదో కూడా తెల్వదు
తేది కదా
మ్మ్ ముందు జాగ్రత్తగా ఒకరు బుక్కింగ్ చేసుకుంటే అయి పోతది
అవును
హ్మ్
రెండున్నోళ్ళు ఒకటి బుక్ చేసుకొని ఉంచుకోవాలిగా
అవును ముంద్ చాగురాకుంటే మనకే కదా సత్తాను
హ్మ్
మ్మ్
ఈ సంక్రాంతికైతే మా పక్కన వాళ్ళు మ్మ్ దాన్ మీందే చకినాలు గ్యా టలు అన్నీ ఏసిండు
కట్టెల మీన్న
ఆహా గ్యాస్ మీన్నే
ఆహా మరి మీరు
ఏంకాద్ ఎట్ల మీద ఏసుకుంటాం ఎప్పుడైనా అంటే పండుగ అట్లనే
ఆ కట్ అయినాక చేత్తా మీకు ఆ మీకు కట్టెలెక్కడియ్
ఆ హలో వినపడతలేదా
అహ కొంచం వాయస్ స్ట్రక్ అయతందీ
ఆ ఇప్పుడు
ఓకే అక్క ఓకే
ఉ ఇంకా ఏంటిది కట్టెలు ఉండేరా కొన్ని అంటే కొన్నాయే ఉండే కొన్నము సైకిల్ గిట్ల నాలుగు వందల ఐదు ఐదు వందలు ఉంటది
ఓహో అది
మ్ ఆ మా సైడ్ ఇట్లముతరు సైకిల్ కి సైకిల్ కట్టేలకి ఇట్ల నాలుగు వందలు ఐదు వందలు అమ్ముతారు ఇట్లా సైకిల్ ఉంటదా దానికి ఇట్లా సైకిల్ మీద దెస్తరన్నట్టు కొంచెం ఆ దా అంటే అ అట్లా అయవ అట్లాగ గంత తీసుకుంటారు మ్ మంచిగనే దొడ్డు దొడ్డు కట్టెలు తెస్తారు
ఆ ఓహో
మ్
అ మంచిగా కాలతయా అక్క
ఆ ఏ అదేం లేదు మంచి ఎండిన క ట్టెలెదెతరు అందుకే ఎండిన కట్టెలని రే కదా అదట్లా తీసుకుంటే
ఆహా అదె కాలకుండ బండిపోయేది
ఆ
మళ్ళా పోగా ఆడ కూర్చున్నోళ్ళకి పోగ అస్తది
ఆ అవును
ఉ అందుకని మంచిగాల్ కాల్
పండగకి మంచి ఎండిన కట్టటిలా పెడతారు ఒక మూడు నాలుగు పెడితే చాలు అవంటుకుంటే ఓ పుల్లు మంచిగా అయితది మంట పాష్ ఫాస్ట్ గా ఒకరు చేసే వాళ్ళే ఉండాలి హ ఫస్ట్ ఫస్ట్గాగా మ వచ్చిపోయి కడు కూర్చొని
ఎంతమంది చేసారు అక్క మీ మీరు చేస్తే హ
కంచడు పెట్ మంచిగా ఫాస్ట్ ఫాస్ట్ గా తొందర తొందరగా వెళ్తాయి మంట బాగుంటే ఏ లేదు ఎవరినైనా హెల్ప్ తీసుకుంటా ఆ చేయడానికి పక్కన వాళ్ళు వస్తారు హెల్ప్ తీసుకుంటా
ఎంత మంది వస్త రూ అక్క
ఇ ఇట్లా వస్తారు పిల్లలు ఇట్లా ఉంటారు కదా కొంచెం చదువుకునే వాళ్ళు కాలేజ్ వాళ్ళు వాళ్ళు అయితే ఇద్దరు వస్తారు ఇ కాలిగానే ఉంటారు కదా అప్పుడు ఇద్దరు ముగ్గురస్తారు మంచిగా చేసిచ్చిపోతారు
ఒక్కరితోని కాదు ఒకక్కతనుగా ఆ అ
కాల్చుకోవడం అంటే ఏం కాదు
ఏ
అ
కాల్చుకోవడమే కా కానీ చేసూడు అయితే కావాలి క అక్క ఫస్ట్ అయితే
ఆదే చేసి ఇస్తారు అదే పిలుస్తా చెప్తా ప్రతి సంవత్సరం వస్తారు పబన్ పిల్లలు చేసి ఇచ్చి పోతారు
తిన్నార మరి రి
ఉ తిన్న అప్పుడే తిన్న
ఏం కూర అక్క
అదే బెండ ఫ్రైయా
ఆహా
హ్మ్
ఓ యక్క
ఏమో ఏమన్నా జ గుళ్ళో ఏమన్నా జరుగుతాందా భాగవతం అది
ఏం లేదక్కా మ మెసేజ్
మా సైడ్ కూడా ఏం లేదంటే ఏమో వినబడుతుంది కదా అని
ఊహూ ఏం లేదు సరే క
మ ఆ సరేరా